హలో
ఏమైంద్ర ఫోన్ వచ్చిందా
లేదు అదంతాల అదే కట్టయిపోయింది
ఆ సరిగ్గా ఇనిపిస్తాలే నీ వాయిస్
ఆ ఇప్పుడు ఇనిపిస్తుందా
ఆ ఇనిపిస్తుంది
హ్మ్ ఏం చేస్తున్న అదే గ్లిచ్ గ్లిచులు వస్తున్నాయి అప్పటి నుంచి
అవునా
హ్మ్
ఏమైందో సో అసలు వినిపించలే పోన్ వచ్చిందేమో అనుకున్నా
లేదు నాకూడా అస్సలు వినిపించట్లే
హుమ్
ఏమోలే
ఉ
ఏం చెయాలి ఇప్పుడు అదే కదా బానే తింటావా నువ్వు వాని తు బానే తింటావా నువ్వు
బానే తింటా
ఉ అందికే
కర్రీ ఆ కర్రీ ఎక్కువనే తింటా నేను తక్కువ తినా
అందుకే ఎక్కువ చేయడానికే కట్ చేస్తాన్నా
మరీ ఎక్కువ చేయకులే మరీ వేస్ట్ అయిపోద్ది
ఆ
మరీ వేస్ట్ అవుతుంది ఎక్కువ చేయకు అంటున్నా మరీ చాలా ఫుల్ అన్నికట్ చేసి
అన్ని కట్ చేయట్లేదులే కొంచెం చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా అన్ని
హు
ఆ పిల్ల లేదు కాబట్టే
ఆ పిల్ల ఉంటే అన్ని కట్ చేసేసినా
చపాతీకి అయ్యేంతా చేస్తున్నానురా
ఆ అంతే ఎన్ని తీసుకుని రావాలి
ఎన్ని తీసుకొని వస్తావ్ లాస్ట్ టైం తెచ్చినంతే తే
ఎన్ని తెచ్చినా
లాస్ట్ టైం ఎన్ని తెచ్చినవ్ ఎయిట్ తె
తెలీదు ఎయిటా
ఆ ఎయిట్ తెచ్చినవు నువ్వు లాస్ట్ టైమ్
ఉమ్ అంటే లాస్ట్ టైము ఉమ్
ఎయిటే కదా నువ్వు తెచ్చింటివి
గుర్తులేరా ఎన్నో
సిక్సో ఏయిటో అన్ని తెచ్చినవు అంతే గుర్తుంది సిక్సే అనుకుంటలే హూ
ఆ ఓరోజు బయట పెట్టినారు అన్నమాట వాళ్ళు చేసి బయట పెట్టేస్తున్నారు అందుకే ఎక్కువగా తీసుకొని వచ్చా
హు హూ
రేపు కూడా తీసుకొస్తాలే
హూ తీసుకోనిరా ఎందుకంటే అందరికి ఇష్టం బెండకాయ
అవును అది అంటే ఫ్రై కావ ఇంకా బాగు
ఆ అందుకే తీసుకొని రమ్మన్నా అయితే తీసుకురా ఎయిట్ నేను ఏదన్నా రైస్ పెడితే అది తీసుకుని వస్త ఎందుకంటే బెండకాయలా బాగుంటది అది కూడా
నార్మల్ రైస్ బావుంటది
అవును నార్మల్ రైస్ బావుంటది ఉప్మా ఉంటే ఉప్మా తింటవా తెస్తున్నా
ఉప్మా లేక వద్దులే
అడుగుతున్నా ఓ మా ఈ పిల్లకి ఏం పెడతారో అమూల్యకి ఏం పెడతారో రేపు
ఏమో ఆయిన ఆ పిల్ల ఏదో ఒకటి తీసుకొని వస్తుందిలే
ఉమ్ ఆ పిల్ల అట్ల శమోల్ తెస్ తాందిలే తిన్నాంరా ఫుల్లు పూరిల్ తినేస్ మొత్తం అన్ని తినేసినం రైసా రైస్ కూడా తిన్నం మ్ రైస్ బాగుంది అంటే కొంచెం పర్లే తినొచ్చు
అమూల్య ఏమి తెచ్చింది
అమూల్య దోశ ఇచ్చింది బాగుడింది
అంటే లైక్ మ అది గట్టిగా అయిపోలే
ఆహా అయిపోలే
బానే తిన్నాడయితే
ఊ బానే తిన్నం నువు తిన్నావ ఏం తిన్నావ్ నువ్
నేనా ఎగ్ రైస్ గోబి
ఎగ్ రైస్ గోబి అబ్బా
ఉ
మంచిగ తిన్నావా మరి
ఉ
మంచిగా తిన్నవాని
అది సగం ఇది సగం
ఆ ఇక్కడ రాజగుంటలానా
ఆ
అవును కదా మాట్లాడకూడదు
ఆ నాదనుకుంట అలానె తిన్నాను
ఆహా ఆ
ఇంకేంటి ఫోజి ఏం చేస్తుంది
వారిద్దరు పాలెచ్చపెట్టుకోవడానికి పోయినారు నేను పోయి పాలేచ్చపెట్టుకొని తాగాల పాలు పాలు తాగడానికి ఎచ్చ పెట్టుకోవడానికి పోయినా నేను ఎచ్చపెట్టుకొని తాగాల
ఎత్తు పెట్టుకొనా అంటే కింద పెడతారా
ఎత్తుకొని గాదురా ఎచ్చ ఎచ్చ పెట్టుకొని
వెచ్చగా పెట్టుకొనా ఓకే వేడి చేసుకోనా
ఆ వేడి చేసుకొని ఏదో లేరా తెలుగు నాకొచ్చిన తెలుగు
ఓకే వెచ్చగా అంటే ఓకే నువ్వు వెచ్చ వెచ్చ అన్నావుగా
అది మేము అట్లానేంటాం ఎచ్చా అంటాం అందు ఎచ్చాను చేసేది వెెచ్చనే అంటే ఫాస్ట్ గా మాట్లాడతాం ఇంట్లో ఎచ్చఎచ్చని
ఆ అవును నేను కూడ రాయనుకున్నాను రాయనుకుంటే అని ఫాస్ట్ గా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు మాంటూనే ఉంటారు
ఆ అవును ఊ ఇంకెందిరా ర చదువుకోవాలరా బాబు నాకైతే భయమేస్తుంది ఫుల్లుగా
ఎప్ప
చదువుకోవాలరా భయం ఏస్తుంది ఫుల్గా
ఏంట్రా అర్థం కాలే ఒక నిమిషం
ఫుల్లుగా
ఏంటిది అబ్బా ని మోకం చదువుతుంది
ఇప్పుడు కాదులే ఇప్పుడు అవ్వదు అసలు
ఆ బొంగు కాలేజ్ లేకున్నా కూడా మనం చ ఉన్నా గ్యారెంటీ లేదు
సర్లే చదవాలి అట్లా అనుకుంటేనే చదువుతామేమోంటరా కొంచెం లేకపోతే అది కూడా చదవడం రా బాబు
ఉమ్ కరెక్ట్ ఏ
భయం ఉండాలి
ఉమ్ అది లేదులే మనకు అసలు
అదే కద భయం వేస్సంది నాకూ ఆ లైట్గా తీసుకుంటున్నాం అన్నీ
భయం ఉంటే చదువుతాం భయం అంటే
ఆ
ఓ
అందుకే కొంచం మీ
ఇప్పుడు చదువులు రేపు మర్నాడు మార్నాడు ఏ ఏ రోజు ఆ రోజది చదివిన కూడా
నే నేను అది జాస్మిన్ మంత్ర ప్రాజెక్ట్ చేయాలి అది చేసి
ఇంకా నా
ఇంకా స్టార్ట్ ఏ చేయాలా నేను ఎప్పటి నుంచో ఆమె అడుగుతంది అది చేసేసి ఒకే సారి స్టా స్టార్ట్ చేస్తా
రోజు మెసేజ్ చేస్తుందా
ఎవరు
ఆమని మేడం
మ్యామ్ ఏం చేయలేదు మ్యామ్ రమ్మని నేనే పోలేదు అంతే ఎప్పుడో చెప్పింది ఆమె అసలు డిస్టర్బ్ కూడా చేయదు ఎందుకంటే మనం ప్లేస్మెంట్ ట్రైనింగ్ లో ఉన్నాం కాబట్టి
అవును
ఆమె కూడా అనుకుంటు ఉంటది వాళ్ళకే స్ట్రెస్ ఉంటుంది ఎందుకు స్ట్రెస్ పెట్టడంలే అని
మరి ఆమెను చేసుకోవచ్చు కదా ఆమెకి రాదా
ఆమె ఏమంటే పిల్లలకి అయితే డబ్బులు ఫ్రీగా ఇస్తారంటరా వాళ్ళకైతే డబ్బులు ఇయ్యారంట సో ఆమెకు డబ్బులు కావాలి కాబట్టి మా ద్వారా నుంచి ఆమె తెలీ చూడు అదిగిపోయి మాకే చెప్తా ఉన్నా మే మాకి అది మీకైతే డబ్బులు ఇస్తారు చేసే ఈ చేయండి అని
ఇస్తద ఆమెని అడగాలి
అంటే మనం కూడా అంటే మనకి డబ్బులు ఇస్తే బెటర్ కదరా మన ప్రాజెక్ట్ ఏ కాబట్టి ట్టి ఎంజాయ్ చేయచ్చు అట్లా ఆ డబ్బులు ప్రాజెక్ట్ చేసే ఆమె మాకేమి ఎంతి ఇస్తది కాలేజ్ ఇస్తుంది మనకి హలో కాలేజ్ ఇస్తదిరా మనకి కాలేజ్ ఇస్తది మనకి డబ్బులు
అవునా
ఉమ్
ఇప్పుడు ఆమెకేం రాదా
ఆమెకేం రాదు అట్ అట్లా ఫ్రీగా వస్తుంది మీకు తెలియని కూడా తెలీదు అది నేను చెప్తున్నాను వచ్చి చెయ్యండి అని చెప్పింది ఆమె
బెటర్ కదా అట్లా చేసే
బెటరు
నాన్న గారి
ఏమో అవును అరే ఎంత కష్టం రా రిపోర్ట్ ఆ కాన్ఫరెన్స్ పేపర్ రాయడమే ఎంత క ష్టం రా బాబు ఎన్ ఇయర్ ఎంత కొంచెం తప్పునా కూడా పోతది ప్లే గరిజన్ చెక్ చేయాలంట ఏమేమో చెయ్యాలంట దాని
తప్పదు కదా
భేదవాళ్ళంతా చేసిన ప్లే చేసినా అని చెప్పుకోవాలి అసలు జీరో పర్సెంట్ అం పర్సెట్ అంతే అది ఏదో కనుకోవాలి రా ఫస్ట్ మన ఫ్యూచర్ లో కూడా యూ యూజ్ అయితది మనం కూడా ప్రాజెక్ట్ చేయాలి కాబట్టి రిపోర్ట్ చేసేటప్పుడు హెల్ప్ అయితది
అవును నా కైతే ఒక ముక్క రాదు అన్న నువ్వు అన్న నేర్చుకున్నావు ఏం రాకుండా ఎవడు అసలు ఉమ్
నీనా నేర్చుకున్నా
నువ్వు చేస్తున్నావు కదా ప్రాజెక్టులు రిపోర్ట్లు అన్ని
సరే ఈ దాంట్లో ఇప్పుడు వస్తాయి చూడు హాలిడేస్ లో అప్పుడు ల్యాప్టాప్ ఎత్తుకుంటాను నేను ఒక ప్రాడెక్ట్ వస్తే నువ్వే చేయ్యాలా
ఆమ్ వస్తే ఏం తెలీదు ఊరినే అవి ఏం తెలీదు అని తెలిసి కూడా భయం లేకుండా ఉన్నా
నువ్వు రా చెయ్యి నేను ఒక ప్రాజెక్ట్ చెప్తా నువ్వే చేయాలి దాని గురించి దాని కనుక్కొని చేస్తా సరేనా అట్లానే చేద్దాం
చేయాలి ఇంకా స్టార్ట్ చేయాలి మరి ఇంటర్న్షిప్ లో ఏమన్నా దోరికినాయ
దోరక లేదురా యడా ఇంటర్న్షి పో ఎమో నీకు పెట్టినాను కదా ఒకసారి
హమ్
దాని లింక్ అని పెడితే ఏ పంపిస్తా తొక్క పంపిస్తా అంటారు
ఉహు ఉహు ఇన్స్టాలో చూసి వేస్ట్ ఏమో యడ పెడతారు వాళ్ళు ఉహుమ్
నాకైతే స్క్రోల్ చేస్తేనే ఇవే ఉహుమ్ నువ్వు ఒకదాని వే ఉంటున్నావా రూము లో
లేదు రష్ అంతా ఉంటది
ఉహుమ్ ఏం అన్నావు ఏం పెడతారు
ఏందో మార్చే అదే ఆవే రీల్సే వస్తాండయి నేను ఏ ఏదో మాట్లాడే శాలే
అయ్యో ఉండు చేస్తా
ఓకే
చేయినా వదా
ఆ సరే చేయి
ఏం చేస్తాం